హలో
హలో అక్క బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా మా క్క ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే ఆన్లైన్ లో కొన్ని డ్రెస్సులు ఆర్డర్ పెట్టిన్నాము. చూసుతున్నామండి ఇంకా వేరేవి మీరేం చేస్తున్నారు
ఇప్పుడే మ అక్క షాపింగ్
ఫంక్షన్ ఉందండి. అందుకని కొన్ని డ్రెస్సులు పెడుతున్నాము. బయట దొరక్క
అవునా
అవునండి
తె ఆన్లైన్లో లో అంత బట్టా బాగుంటుందా అక్క
అంటే రేటింగ్ చూసి పెట్టేదండి. ఇలా మింత్రా ఆజియో యాప్ లో కొంచెం బానే ఉంటాయి. క్లాత్స్ అన్ని
ఆ
కాబట్టి దాంట్లో చూసి రేటింగ్స్ బట్టి ఇంకా ఒరిజినల్ ఫొటోస్ కూడా పెట్టింట్టారు కదా.
ఆ ఒరిజినల్ ఫొటోస్ కూడా పెడతారా
తరండి తీసుకున్న వాళ్ళు పెడతారు ఈక రివ్యుస్ అవ్వన్నీ చూసేసి ఎలా ఉంటుందని చూసి ఆర్డర్ పెట్ తే దండి ఒకవేళ బాలేకుంటే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. కదండి
ఉ అవునవును ఆ అంటుంటారు రిటన్ అంటే మనకి నచ్చకపోతే రి టన్ అయినా పెట్టుకోవచ్చు అని
బాలేేకుంటే ఒకవేళ రిటర్న్ పెట్టేస్తాం.
మేము పెడ్తుంటం మని అంత తక్కువే అక్క ఆన్లైన్ లో కొనడం తక్కువే మీరు ఆన్లైన్ లో ఎక్కువ కొంటారా
ఆన్లైన్ గదా కాదండి రెండిట్లో కొంటాము. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన డ్రెస్ బయట వెతికేది దొరకకుంటే ఇంక ఆన్లైన్ లో చూస్తామండి
అంటే మీకు ఆఆ
మీరు ఎక్కువ ఎక్కడ కొంటారండి షాపుల్లో కొంటారా ఆన్లైన్ మీరు ఎ రోజు అయినా
అవునక్క అంటే మేము ఆన్లైన్ లో కొనేది కొంచెం తక్కువే అంటే బయట షాపుల్లోనే ఎక్కువ కొంటుంటాము షాపుల్లో కూడా కొంచె జం డబ్బులు ఎక్కువ పెట్టి అంటే ఏదైనా షాపింగ్ మాల్స్ అలా షాప్ షాపింగ్ మాల్స్ కాదు కానీ కొంచెం బాగున్న షాపులు పోతే అక్కడ కూడా క్లాత్ బాగుంటుంది ఉమ్ ధర కూడా బాగుంటుంది అక్క అంత ఎక్కువేమి ఉండదు
అవునండి
ఆ ఎప్పుడైనా ఎప్పుడైనా ఇంకా క్లాత్స్ అండి ఎక్కువ కాటనె అక్కకాటన్ ఇంకా ఇది మామూలుగా ఆ అం అంటే చీరలు అలా ఉంటాయి కదా మెత్తగా బట్ట అలాగా కొ ని అలాగా ఇంకా డ్రెస్ ను బట్టి అ ఇప్పుడు లే అం అంటే లెహెంగాలు గాని అలాగంటే బనారసి ఆ టైప్ గా పట్టు లాగా అంటే అవయితే కొంచెం బాగాయ ఇలాగా నీళ్లు కొని ఉంటాయి కదా అందుకని అంటే ఏ డ్రస్సును బట్టి అక్క డ్రస్సుని బట్టి తీత్ మామూలుగా మనం నార్మల్ గా రోజు వేసుకునే డ్రెస్సులు శారీస్ అలాంటివి అయితే మాములుగా మెత్త ఈ కాటన్ వి అలాస్ స్మూత్ గా ఉంది న్నవే ఎక్కువ కొంటుంటాము ఇంక ఏదైనా ఫంక్షన్స్ కి ఎలా అంటే మామూలుగా పక్క పక్కన క్లాత్ తీసుకొని ఇట్లా మీటర్స్ మీటర్స్ లాగా అలాగా కుట్టించుకుంటా అంట మాకు అక్క
అవునా అండి.
ఉ మీరు మీరా క్లాత్ తీసుక్కొని అలేం కుట్టించుకోరెప్పుడు రెడీమేడే కొంటారా.
లేదండి అలా ఏం లేదు. ఏం ఇష్టమయితే ఇప్పుడు క్లాత్ నచ్చింది అనుకో డిజైన్ బట్టి ఇంట్లో మా అమ్మగారే కుడతారండి. డిజైన్ చూపిస్తే
ఓ మీ అమ్మకైతే మీ అమ్మ టైలరా.
అవునండి, మా అమ్మ టైలర్ ఆ కుడుతుంది అంటే డిజ్ చూపియాలి అ చూపిస్తే కుడుతుంది.
ఓకే అంటే మీ ఒకటే కుడుతుంటారా లే తే వేరే వాళ్ళవి కూడా కూడుతుంటె, ఓకే ఆ మీరు నేర్చుకున్నారా మరి టైలరింగ్
లేదన్ నార్మల్గా టైట్ ఫిట్టింగ్ ఇలాంటివి వేస్తాను ఇంకా అంతే
డిమాండ్ ఉంద
అవునండి, ఒక బ్లౌజ్ కుట్టేకే ఎక్కువ అమౌంట్ పెళ్లి బ్లౌజ్లు అయితే ఇరవై వేలు అలా తీసుకుంటుంటారు.
అవునవునక్క మామూలుగా అంటే ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ అని మిషన్స్ వచ్చినయ్, కదా అలా మిషన్ వర్క్ అయితే నార్మల్ జాకెట్ కి రెండు వందలు మూడు వందలు అలాగా లేకపోతే ఇ దెనా స్ ఒక చిన్నగా లైన్ వేసేసి ఒక లేయర్ లాగా ఏయడాని గుడా హ్యాండ్స్ గాని ఎనకల ఉ అంటే వీపుక్ కాని అలా వేయడానికి, ఆ రెండు వేలు, మూడు వేలు అలా తీసుకుంటార. కంటే మామూలుగా హాంస్ చేత్తో చేస్తుంటరు కదా.
అవును అవునవునండి. అవి ఎక్కువ ఇం ఉంటాయ్ ఇంకా అమౌంటు దాన్కి
అవునక్కా
ఇప్పుడు నార్మల్ గా టైట్ ఫిట్టింకే ముప్పై యాభై రూపాయలు తీసుకుంటారండి, ఇంకా అవన్నీ ఎక్కువుంటయ్. అవి నేర్చుకొని ఉండేది మేలు
ఇప్పుడు ఇ ఇప్పుడు ఈ జాబులు వాటికి వీటికి కంటే జాబులు స్ట్రెస్ దాని దీనికంటే టైలరింగ్ ఇలాగా అ అంటే ఎంబ్రాయిడిరింగ్ వర్క్ ఎయడము లేకపోతే జాకెట్లకి డిజైన్లు వేయడం ఆ బ్యూటీషియన్ కూడా బ్యూటీషియన్ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదక్క దానికున్న డిమాండ్ ఎక్కడా లేదు
అవునం మేము అదే కోర్స్ చేసాము నేను టైలరింగ్ ఈ అది ఇది రెండు ఎక్కడ అని ఇప్పుడు అది మాత్రం నేర్చుకున్నాం అండి ఇంకా దాని
అంటే దానికి గుడా కోర్స్ కు వెళ్ళనారా అక్క మీరు అది కూడా నేర్చుకున్నార అయితే
ఇప్పుడు ఒకవేళ మనం పార్లర్ పెట్టాలనుకోవాలన్నా సర్టిఫికెట్లు అవన్నీ ఉండాలి కదండి
అవున అవును అంటే ఏమేమి నేర్చుకున్నారు అక్క ఎక్కడ
అక్కడ ఇంకా ఐబ్రో చేయడం మెహందీ ఆ డిజల్ జడ లే వసేది డిజైన్ జడలో ఇంకా హెయిర్ స్ హెయిర్ కటింగ్ ఫేషియలో మ్యానిక్యూర్ పెడిిక్యూరు
ఇప్పుడు
ఇషన్లు ఇంకా చాలా ఉంటాయి కదండి అంటే నేను బేసిక్ వరకే నేర్చుకున్నాను ఇంకా
అవునవున అక్క ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ప్రతి ఒక్కరు ఏదైన చిన్న ఫక్షన్ వచ్చనా హైబ్రో చేపించుకోవడం గాని వాక్స్ చేపించుకోడం కానీ ఆ ఇలాగా ఎంత డిమాండ్ ఉందంటే సిం ప్పుల్గా వాళ్ళు మాత్రం ఊరికి ఒక ఐదు నిమిషాల పని కని కష్టం ఉంటుంది వాళ్ళకు కూడా ఈజీగా యాభై రూపాయలు అరవై రూపాయలు అక్క అసలు ఎంత డిమాండ్ ఉందంటే ఇంకా ఏదైనా అంటే మామూలుగా పెళ్ళిళ్ళకి అలా వచ్చి చిలా పోతారు వాళ్లగ మా త్రం పదైదు వేలు ఇరవై వేలు
అవునండి ఒక చేతికి మెహందీ చేసినా పెళ్లి కూతురికి ఇప్పుడు ఐదు వేలు అలా తీసుకుంటారు.
అవునవున అక్క ఒక అంటె ఒక్క చేతి ఈ ఎనక ముంద మొత్త
ఫో ఫుల్ డిజైన్ వేస్తే ఇంకా అలా తీస్ కుంటాం
అవునవును కరెక్ట్ అక్క ఇప్పుడు ఈ జాబులు వీటి కంటే వాటికే ఎక్కువ డిమాండ్ ఉంది టైలరింగ్ గానీ బ్యూటీషియన్ గాని
అవును మీరు అలాంటి కోర్సులు ఏమి చేయలేదండి? అంత్
లేదు లేద్ అక్క అలా కోర్సులు ఏమి చేయలేదన్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదక్క బ్యూటీషియన్ పైన గాని టైలరింగ్ అలాగా
కొంచెం ఇప్పుడు బెటర్ అండి నేర్చుకోండి బాగుంటుంది.
ఆ అవున్ అక్క కరెక్ట్ టె బ్యూటిషియన్ అంటే మనం ఎలాంటి కష్టము అంటే ఫస్ట్ నేర్చుకున్నప్పుడు కష్టము ఉంటుంది. కానీ ఏ మళ్ళీ ఇంకా వర్క్ నేర్చుకున్న తర్వాత్ తమ్
ప్రాసెస్ అయ్యే కొద్ది అవి ఇంక మనకి ఇంట్రెస్ట్ వస్తుందండి చేయాలని అన్
అవునవును కరెక్టే అక్క
ఇవి పెట్టుకుంటే ఇంక మనకు వేరే పని మీద ఈ డబ్బులు మనమే సంపాదించుకుంటాము.
అవునవును ఇప్ ప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడికి బయటికి పోలేకుండా, అలాగా ఎక్కడికి అలాంటి వాళ్ళకైతే ఈ బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం ఇంకా, మెహందీ ఇలాంట్ వేసవి ఇలాంటి వాటికి. చాలా మేలు అక్క వాళ్ళకి ఆదాయం బాగుంటుంది వాళ్ళు ఎక్కడికి. పోన్ అవసరము లేదు వాళ్ళ దగ్గరకే కస్టమర్స్ వస్తారు. ఆహా.
మేము అది పెట్టాలని నేర్చుకున్నాం
అవును అవును అక్క పెడితే కొంచం ఇప్పుడున్న దాంట్లో మంచిదే అ క్క ఆ బ్యూటీషియను ఇవన్నీ
అవునండి
ఇంకా కొన్ని కొన్ని అయితే మామూలు పల్లెటూర్లలో ఇప్పుడు, అది పల్లెటూర్లలో బయటికి పోకుండా మరి ఆ ఎస్తూ న్నారు చీ. ఇకా కి ఆ పెట్టడం గాని, ఇంకా దానికి ఏవైనా పూసలు తగిలించడం గాని, ఇలాగా వీటికి ఒక చీర కి ఒక గంట సేపు అలా పడుతుంది, కానీ ఆ చీరకు మాత్రం ఐదు వందలు వెయ్యి రూపాయలు. అంటే దా కుదాలంబట్టి అలాగా ఇప్పుడు ప్ర ప్రతి ఒక్ కరువు చీరలకి కింద కుచ్చు లేపిస్ చేస్తున్నారు కదా దానికి కూడా ఫుల్ డిమాండ్ ఉంది కా
అ ఇప్పుడు పెళ్లి కూతురు చీర, మనము నార్మల్గా ఐరన్ చేసి ఫోల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చిన కూడా, నాలుగు వందలు ఐదు వందలు అడుగుతారండి.
అలా ఏం లేదక్క మొన్నది ఆ మొన్న రీసెంట్ గానే అంటే వేరే వాళ్ళు చేపచ్చుకొచ్చింటే చూసినాను. మామూలుగా వాళ్ళు మొత్తం కూర్చెన్లు బైట పిన్ను ఇలాగా అన్ని ఎ సి రెడీ చేసేసి ఒక బాక్స్ లో ఇయడాని పదహైదు వందల ఏమో తీసు కున్నారు టెంప్లేట్ అది, మామూలుగా ప్రీప్లేటింగ్ అంటుంటారు కదా ఆ అలాగా మీరు ఇది నె నేర్చుకోలేద
లేదు అండి
అంటే ఇలాగ సారి ఆ మడత పెట్టి అంటే ఆల్రెడీక అంతా చేయడం
ఆ అవి కూడా నేర్చుకున్నామండి అవి కూడా వస్తుంది అవునండి ఇంకా బ్యూటీషియన్ లో అవన్నీ నేర్పిస్తారు వాళ్ళు ప్రతి ఒక్కటి
ఆహా ఇప్పుడు దాని బాగుంది అక్క డిమాండ్ హ ఆ సరే అక్క